హలో నమస్కారం అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
బాగున్నామండి ఏం చేస్తున్నారు
కె ఉన్నాం మీరేం చేస్తున్నారండి
మేము ఏం లేదండి ఈ ట్రిప్ వెళ్ళాల అనుకుంటున్నాము అందుకని ప్లాన్స్ వేస్తున్నాము
అవునా ఏ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నారండి
అదే అండి అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాము
ఓహో టెంపుల్ కు మంచి మంచి ట్రిప్పే రప్లాన్ చేసారులేండి దేవుడి దగ్గరకి వెళ్ళడం అనేది చాలా మంచి చి విషయం ఆ మేము మొన్ననే రీసెంట్ గా వెళ్ళొచ్చామండి అక్కడికి
ఓకే
ఊ ఇక్కడ వెళ్ళేసి అంత అంత చాలా బాగా అనిపించిందండి మాకు టెంపుల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ప్రశాంతత అవున అవునండి పదనాలుగు కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేయ్యాలండి అక్కడ
మళ్ళీ చేస్సారండి మీరు
చేసామండి మేము నైటు పదకొండు గంటలకి అంతా అక్కడికి వెళ్ళిపోయామండి ఆ పదకొం గంటలకి ఇంకా పన్నెండు గంటల నుంచి స్టార్ట్ జేసి ఆరు గంట్లలకు అంతా అక్కడి వెళ్ళిపోయామండి అంతా కంప్లీట్ జేయడానికి ఉదయం ఆరు గంటలు పట్టిందండి
ఓకే
ఆ ఇంగా అంటే డే టైమ్ లో అయితే ఎండ ఎక్కువ ఉంటుందనేసి ఇంకా నైటే స్టార్ట్ చేసినామండి మేము నైట్ స్టార్ట్ చేసి పద్దునకంతా వెళ్ళిపోయినామండి. మీరు ఏమేమి ప్లాన్ చేసుకురండి ఇప్పుడు, హలో హలో హలో హలో హలో ఉనార అండి